హలో పని క్కన
అవునా
ఏం చేతన్నావ్ నువ్వూ
ఏం లేదు నార్మల్గానే కూర్చున్న అంటే మా పాప సేమ్యాలు చేయమంటే చేస్తున్నా
పైసలు ఎక్కడాయి నీక్కడ
ఇగ ఉంటాయి కదా ఎట్లనో అట్లా మా హస్బెండ్ కొడితే తీసుకు చ్చుకొని కూసు ఇందాకాల అంటే నిన్న అమౌంట్ ఉంటే దా లో తెచ్చుకున్నా అన్నమాట
అవును
ఏం చేస్తున్నావ్ మరి ఏం పని చేస్తున్నావ్
నేనా
ఉమ్
ఇంటింటింగ్ పనీ జేతన్నా
అవునా మీకు రోజు జరుగుతుందా పని నార్మల్ గా ఎప్పుడో ఒకసారి దొరుకుతుందా అట్లా ఎందుకు మరి అట్లా అంటే డైలీ ఉండదా
అవునా
ఆహా
ఈ మధ్యల ఏమైన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీ దగ్గర
ఉన్నాయి ఉన్నాయి రేపు పంండగ చేసుకుంటానుే క్ లేద్ డబ్బులు వేసుకురా ఫెస్టివల్ ఫెస్టివల్
అదే ఏం ఫెస్టివల్ చేసుకుంటాళ్ళు అని
డబ్బులు ఎసకరా
ఏం ఫెస్టివాల్ చేసుకుంటాళ్ళు ఏం ఫెస్టివాల్ చేసుకుంటారు
దుర్గామ్మ పండగా
బాగేస్తారా మీ ఊర్లో
బాగేస్తరు
ఆహా అంటే ఎట్లా సెలబ్రేట్ జేసుకుంటారు మీరు మంచిగా అంటే డీజే బాక్స్ ఇట్లావన్నీ పెట్టుకుంటారా
ఊహు పెట్టుకుంటాం
ఉ
ఏయ్ రమేష్ కు ఫొ రమేష్ కి ఫోన్ జేషావా
ఎవరాయన మీ బావ వాళ్ళు ఏదో హోటల్ పెట్టిర్రన్నావ్ నిజమేనా
ఆఆ
ఆహ ఏమ్ హటల్ మరి అది
కరీ పాయింట్
బాగొస్తద అట్ల ఇన్ కము
వొస్తదొస్తది టెన్ థౌసండ్ వస్తది డైలీ
అమ్మా డైలీ టెన్ తౌజనా గ్రేటే మీ చెల్లేమ్ జేస్తది
మా చెల్లె సాప్ట్ వేర్
ఎయ్ ఎంతొస్తుది మంత్లీ సాలరీ
ఫిఫ్టీ ఫై
ఎయ్ అమ్మా ఎంతవరకు జదుకుందామే
బి బీటెక్ కంప్లీటెడ్
అవునా ఔ సౌండ్ కొంచెం బాగా ఇరిటేటింగుంది
సౌండొత్తది మర అట్నే వత్తది
ఆహ మేము గూడ ఈ మధ్యల మా బా బాబొయ్ వాళ్ళూ గృహ ప్రవేశం జేస్తనంటన్నారు ఫోన్ జేషిర్రు మా గూడా
పోదళ్ల
పోవాలె గదా ఇగ మాకు కొత్త బట్టలు గిట్లా అవన్నీ తీస్ కున్నాడు
ఉ
పోవాలి గదా ఇగ
ఆ ఇంతక ముందు ఇక్కడికి మా మామయ్య కళ్ళు పట్టుకొచ్చిండు
అమ్మా
తాగుదాం
ఎంజాయ్ ఎంజాయ్ ఏం కూరొండుకున్నారు మరి
పేగల
ఏం కూరొండుకున్నారు
కరీయా టిఫిన్ జేసినం
ఊహు మరి కళ్ళు దెచ్చుకున్నరు అట్లనే మంచిగా ఆ అవి గిట్ల తెచ్చుకోపోయిరు ముంత చికెన్ గిట్ల ఏసుకోపోయిరు
చేసుకుంటం చేసుకుంటం చేసుకోవాలె తెత్తను బొయ్ చికెన్
ఆహా మా మ్మల్ని గూడా పిలుస్తరా మా గుడా ఉందా ఇన్విటేషన్
లేద్ లేద్ మీకు లేదు
ఎందుకట్ల ఎందుకట్ల
ఓండ్లీ
మరీ గింతగానం ఎండ గొడతాంది ఆ ఎండలో బానే ఏస్తున్నరు మరి పని
ఎంజేయాలి మరి చేయకపోతే పని చేయకపోతే పైసలొస్తయా ఇంటికాడ కూకుంటే
అంతేలే ఎందుకు మీ వైఫ్ ఏం పనిచేయదా
చేయ్యది చెయ్యమంటే చెప్పిన చెయ్యమంటే చెత్తలేదు చదువుకుంటాంది చదువుకుంటాంది
ఇంకేంది మరి సదువుకునేదాన్ని ఎందుకు పని చేయమంటున్నరు చదువుపియండి మంచిగా
ఆ సదుపిత్తం సదుపిత్తానికి పైసలొద్దా
నువ్వు కష్టం చేస్తున్నారు కదా మీరు కష్టం చేసి ఆమెను చదుపియ్యండి
సూపర్ అయితే ఇదే
సాలరీ అంటే ఆమేదన్న జాబ్ చేస్తే మీరే కదా
అదుగో ఆమె చేసినప్పుడు ముచ్చట
ఎందుకు చేయ్యదు ఆడపిల్లల్ని చదివుపిస్తే మంచిది తెలుసా మీ పిల్లలు స్కూల్ పోయిరా మీ పిల్లలు స్కూల్ పోయిరా
పోయిరు పోయిరు
ఇవాళ సెకండ్ సాటర్డే ఏమో ఇవాళ సెకండ్ సాటర్డే కూడా పోతారా
ఆ
ఇవాళ సెకండ్ సాటర్డేమో సెకండ్ సాటర్డే రోజు కూడా పోతారా
సారి మర్చిపోయిన అయితే
పోయిరని ఎట్లా అన్నారు
అంటే వాళ్ళు ఎల్లోచరికి వున్నం
అవునా ఎంత మంది ఊ చేస్తారు ఈ పని రోజు
రోజు పది మంది చేత్తం
గ్రేటే
మంచిగా వస్తదా ఇన్కమ్
వస్తాది వస్తా వస్త పెట్టు అట్లానే సుట్టి పెట్టాను బాబాయ్ తెగుతది అ మీరేం చేస్తరు మీరు ఎం చేస్తారు
మేమేం లేదు నేను డైలీ కాలేజీ పోయి వస్తా మేం కూడా చదువుకుంటున్నాం మా ఆయన కూడా చదివిపిస్తున్నాడు నన్ను తెలుసా
ఎక్కడ ఎక్కడ్ దాక చదువుకున్నవ్
హ అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు
అదే పెట్టుకున్నారా ట్రూ కాలర్ లో గ్రీ
అంటే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా
పలేరు పలేరు అయిపోయిందిర్ సాల మీ ప అయిపోయింది ఫైనల్ ఇయర్
అవునా మరి ఫైనల్ ఇయర్ చదువుకొని ఎందుకు కు ఈ పని చేస్తున్నారు జాబ్ చేసుకోవచ్చు కదా
నా తోటి ఎం బీ ఏ చేసి నోల్లే పని చెత్తరు నేను ఎంత నా లెక్క ఎంత
అయ్యో ఎందుకు మరేట్లా
జాబ్ జాబులు లేక జాబులు లేక
అయ్యో
గై గీడెందుకు గయ్ పొడుకర్రలు గిల్ల ఎందుకు చెప్పు ఇత్తలేదు
చాలా వరకు మీకు రిజర్వేషన్స్ ఉంటాయి గదా
ఉన్నయ్ గాని వత్తలేవ్ మరి సదువుతే వత్తలేవు జాబులు
అవునా
నువ్వైతే అస్సలు గ్యాప్ గొట్టవు గాని అందుకే వద్దు పని జేయ్ అని జెప్తున్నా
మ మరి ఆమె చెప్తే వింటాందా
ఇంటలేదు చేయాలంటా
ఎందుకు జాబ్ చేయనట్టుందా చదువు చదువుకోనంటుందా తను జేయనంటుందా జాబ్ జేయనంటుందా
పనిజేయనంటంది తండర్ కాడ గొట్టు ఒక్కసారి పంజేయాలంట ఉమ్ పోయిన ఏయ్ నేర్చుకునే నేర్చుకు కుడతాంది బాగ గుడతది ఫెస్టివల్ వస్తే పదివేలు జేత్తది
వావ్ గ్రేటే మంచి ఇంకేంది అట్లా చదువుకుంటంది ఇట్లా ఇన్కమ్ దెస్తాంది మీకు ఇంకా మంచి వైఫే వచ్చింది
ఆ పదివేలు జేత్తది డైలీ ఫెస్టివల్ వస్తే ఇరవై వేలు జేత్తది సొక్క కుడతది సౌండ్కి నిద్ర గూడా పోమ్ మేమ్
గ్రేటే మంచి వైఫే
ఆ బాగా పని చేస్తది కష్టజీవి
అంతే గదా ఈ రోజులల్లా కష్టం జేస్తేనే బ్రతుకుతరు గదా ఈ సమాజం అంటే గట్లనే ఉంటది మరి సమాజంలో కష్టం లే కుండా బ్రతకాలంటే కష్టం గదా ఒక మనిషి అయినా మీరు సపోర్ట్వీ ఉన్నరంటే గ్రేట్ అసలు అంటే పెళ్ళైన అమ్మాయి పిల్లలు ఉన్న అమ్మాయి భర్తకి అంటే భార్త సపోర్ట్ జేస్తున్నాడంటే గ్రేట్ టే
ంట ఫోన్లల్ల చదువుకుంటరు
అర్ధం గాలేదు
ఎవళ్ది దాల్ చదువు కుంటరు వెంటనే
ఎవళ్ది వాళ్ళు చదువుకుంటారా అంటే మీరు సపోర్ట్ జేయండి మాత్రం ఆమె చదవలేదు గదా
పుడేకత్ తే తే ఆనారీ ఉమ్
బాగ సదువుతదా అవునా
బాగ సవుతవ్
మరి బాగా చదువుకున్న నాకు అ అంటే అంతంత మాత్రానే వచ్చు ఇగ ఎట్లాగు ఎవరు జాబులు ఇస్తలేరు గదా అని నేను గూడా పెద్దగాయే చదవట్లేను
హు హూ
ఆ ఈ మధ్యర చదువుకుందామని నాకు గూడా అనిపిస్తుంది చదువుకుంటే బెటర్ అని
సదువుకో సదువుకో అయితే బాగ చదవాలే
చదువుకొని ఉద్యోగం సంపాదించి మా హస్బెండ్ ని మా పిల్లల్ని పోషించుకోవాలని అనుకుంటున్నా ఈ మధ్య కాలంలో
కళగంట కళగంటల్లా ఆ నిజంగానేనా లేదది